హలో అండి ఎలా ఉన్నారు స
బాగున్నా అండి బాగున్నారా మీరు
నేను చాలా బాగున్నా మీర ఎలా ఉన్నారు,
ఆ బాగున్నా అండి
ఏం చేస్తున్నారు,
నేనా కూర్చున్నా అండి ఎలా ఉన్నారు మీరు ఆ
మేము చాలా బాగున్నా మీర ఎలా ఉన్నారు,
అవున ఎలా ఉంది మీదుక్కు వెెదరు
వెదర్ బానే ఉంది బాగా ఇ ఇప్పుడు సమ్మర్ కదా బాగా ఎండలు కొడుతున్నాయి
ఆ
ఉ అలా ఇంకేంటి విశేషలు
సంక్రాంతి పడుగ ఎలా చేసుకున్నారు మీరు జానువర్లో
మ్ సంక్రాంతి సంక్రాంతి బానే చేసుకుంటారు కదా
మనా
అవును
ఇంగా చెప్పాలండి
చెప్పాలి మీరే ఎంటో విశేషాలు ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు
అయ్యో ఏం చెయట్లేదండి
అంతా కుశలమేన
ఆ అంద కుశలమే అండి
ఆ ఏంటి సంగతులు ఇంకా
స్టోరీ తెలుసా నీకు ఏదన్నా
మాక్ ఎ స్టోర్స్ తెలుసండి
ననా
మీకేమైనా తెలుస్తే చెప్పండి